చెప్పు వచ్చిండు గా ఉ ఉ
ఏమో మరి నాకు ఇట్లా వచ్చింది ఏందో ఏమో తెల్వదు అదే నేను చెక్ చేసిన ఆమె నాకు ఉ ఫోరనే చెప్పింది సరే ఏమో చేద్దాం చేసి చూద్దాం అంటే వచ్చింది
మేబీ ఒకటి రిజెక్ టైట్ గా
అవును
ఉ
ఆ ఏమోరా
మరి వేరేవి చూస్తావా వేరే వాళ్ళది
జాబ్ చేత్తారా ఇప్పుడు ఏమన్నా
ఏం లేదక్క కాల్
కార్య
వావ్ నేను ఇక ఆన్లైన్ లో ఆర్డర్ అట్లు చేద్దాం అనుకుంటాను అవి చేసి వీడియోస్ చేద్దాంని మా ఫ్రెండ్స్ అట్లా చేసి చేసి చాలా డబ్బులు వచ్చినాయి వాళ్ళ నేనే ఆగిపోయినా వేస్ట్ గామధ్యలో
అవునా
ఫోర్ మంత్స్ ఆగడం వల్ల వాళ్ళ మంచి ఫేమస్ అయ్యారు ఇప్పుడు
చే ఏమంటారు చేయడం స్టార్ట్ చేస్తే ఒకటి చేస్తనే ఉండాలి అది ఆపయితే బంద్ చేయాలి ఆ సగం సగం చేత్తే మనక టు ఇటు కాకుండా ఉంటది తృప్తిగా కూడా ఉండదు
మ్
ఎందుకంటే చే చేయడం స్టార్ట్ చేస్తే చేస్తానే ఉండాలి చేయలేకపోతే చేయకుండా బంద్ చేయాలి
మ్ అవే చెయ్యాలి వాళ్ళు మంచిగా చేసుకుంటున్నారు
మ్ చేేసి మీ డిగ్రీ ఫ్రెండ్సా
ఆ ఇంకోటి ఇంటరు ఇంటరు అయిపోయిందే డిగ్రీ చేయాల డిస్కంటిన్యూ చేసింది ఒకామ
ఊహు
ఇద్దరికి మ్యారేజ్ అయింది. నివలు ట్రైపాడు ఐ ఈ అని అన్ని బుక్ చేసుకొని చెప్తారు
నీకు ఎప్పుడు మరి
ఏమో ఎట్ల రాసిపెట్టి ఉంటే అట్లయితది
ఎప్పుడుచేతరట మీవోల్లు
ఇగ చూతనే ఉన్నారు వాళ్ళు
హుమ్మ్ అంటే వత్తానాయ మ్యాచెస్
మ్మ్
నువ్ ఏమంటానవ్ రిజెక్ట్ చేతనావావి
ఏ రిజెక్ట్ అనేం కాదక్క నార్మల్ జాబ్ లేకుండోతే మా అమ్మ ఇయ్యనన్నది
అవును మరి జాబ్ లేకునుంటే ఏదైనా కష్టమే ఎందుకంటే అట్ సైడ్ నుంచి వాళ్ళు ఏదైనా జాబ్ చేసుకుంటా మంచి ఫ్యామిలీ అయితే మనం గుడా ఏదో ఒకటి చేయొచ్చు వర్క్
హ
ఉ వాళ్ళు ఎమ్ జాబ్ చేయకపోతే ఇప్పుడు ఏమి వర్క్ చేస్టోళ్లే వస్తారా
ఊ
అంటే మీ వర్క్ చేసే వాళ్ళే వస్తారా అంటున్నా
ఉహు లేదు నార్మల్గా పొలం ఉంది అనే ఇంకొకరు అది ఏంది మొత్తం పొలం ఉంది పెద్ద టెంట్ హౌస్ ఉంటది పెద్దది ఫంక్షనాలో
ఉమ్
అది ఉందని నాక అవి వద్దు అనిపించి నా సైడ్ వెళ్ళనమ్మా నాకు వద్దనీ అన్నా నీ ఇష్టం అమ్మ అంటే నా మా అమ్మ ఇష్టం ఇంకొకటి గవర్నమెంట్ జాబ్ వచ్చిందనే మా అమ్మకు యనా నచ్చలే ఏజ్
అంత మా అమ్మ చెప్ పెళ్లి గవర్నమెంట్ జాబ్ ఆయన వచ్చిందంట వద్దన్నారట అన్నది
హు్మ్ ఆయన ఏజ్ పెద్దగా ఉంది అంకుల్ లాగా ఉండు మా అమ్మ వదన్చెప్తా ఉంది నాక్
అదే అన్నదిగా అంటే అమ్మమ్మని అడిగిపి ఏం రాలేదు బుజ్జి నాకు తెల్వద్ అని అంటే ఏమో మరి అక్కొద్దన్నదట అని అమ్మన్నది
అది ఇంటి వరకు రాలే అక్క జస్ట్ ఇంటి పక్కనోళ్ళు తెలిసినోళ్ళు ఉంటారు గా మా అమ్మ స్కూల్లో
ఆ
ఇంట్లోకి రాలె నాకూడా తెల్వదు మా అమ్మ చూసి ఫోటోలో మంచిగ్ లేడు అని అన్నదట అంతే
అవును అదే అన్నది మా అమ్మ కూడా అద అదే అన్నది ఇంటి వరకు రానితే అయిపోవుగా బయిటె చూసిన దాని కొను ఫోటోలు చూసిన దానికి తేడా ఉంటది అని అన్నది
అయినా ఆయమ్మ వాళ్ళు ఉంటారుగా అక్కడ వాళ్ళు చూసిరంట వాళ్ళు స్కూలుగుడా వస్తాడంట
అదే వాళ్ళకి తెలుతది కదా
ఆ
ఎట్లాంటోల్ అనేద్ ఎం తెజ్ ఉన్నదనేయిది మరీ ఎక్కువ ఎక్కువ ఏజ్ ఉంటే
టిఫై అట్లుంటాయంట
ఫటి ఫై అంటే గ ముస్లాయినా ముస్లానానే
ఉ బుర్రుచ్చిమ్ంత హ ఫూర్ హెద్దాట
ఫోర్ హెడ్ అన్ని ఒకేలా క్సెప్ట్ చేసిన ఫార్టీ ఫైవ్ అండి మాటలారా ఎంత డిస్టెన్స్ చూడ్రా అసలు సాగం సాగం
ఫిఫటీ ఫిఫ్టీగా
ఆ
అయిన మా అమ్మా చూడంగానే వద్దా ఎంత గవర్నమెంట్ జాబ్ ఉన్నా ఎందుకు మా అంటే ఇంకొ ప ఇరవై సంవత్సరాలు ఉంటాడేమో
కానీ ఆ ఏమోష్నల్ అయితాడు ఆ అంతా ఆగం
మా అమ్మ అన్ని విధాలుగాల్ మా అమ్మ ఎన్నో చెప్పిందంటే మా అమ్మ అన్ని విధాలుగా ఆలోచించే నువ్వు
అవును మరి ఎందుకంటే వాళ్ళు కనుక్కోకుంటా డేర్గా చెప్పరు కదా హ్మ్ మా వాళ్ళు కూడా చేస్తారటా.
హ్మ్
వద్దానే మచ్చ సారి ఏమొ ఈగా నేను కూడా ఏమన్లేదు ఇన్ని రోజులు ఆపిన వద్దని.
నేను ఓ నేను వద్దానే ఏమ్ చెప్పలే మామ్ మడ్ జూడమ్మ నీకు నా నచ్చాలి నేను నచ్చాలి నేను గంతే నేను ఏమ్ రిస్ట్రిక్షన్స్ పెట్టాను అన గంతే.
నీన్ నేను ఏమ్ రిస్ట్రిక్టన్ పెట్టా. అంత ముందు ఇయర్ మామ చేస్తాన్నాడు అని మా నాన్న వద్దు అన్నడు మా అమ్మ చెప్తా అనే అంటే పోయి ఇయరే మా ఇల్లు కాన్స్ట్రక్షన్ జరుగుతుందిగా ఆహా ఇయర్ చేయ యోగ అందరూ. ఇల్లేందుకు మం మంచి చేపిస్తారు. పెళ్లి చేసి అంటే అది కూలి పడితే సత్తం ఎవరో ఒకరు సత్త అప్పుడేమంటారు ఇల్లు బాగా చేపితేమైది బిడ్డ పెళ్లి చేసిరని మాట్లా అంటారు. అనే నేను మా అమ్మకు ఒకటి. చెపిన ఇయరా పి మెట్లుయినా కట్టినందుకు అప్పు అయితది కదా నెక్స్ట్ ఇయర్ చేసే నీ ఇష్టం అని చెప్పినా. నా లక్. క్కలే ఆ ఇల్లు అయిపోయింది కాకపోతే జాబ్ దొరికింది కాని ఏమంటారు లక్ అని నాకు దగ్గరకు వచ్చిపోతాంది ఏదైనా జాబ్ దగ్గరకు వచ్చిపోతాంది అది. వచ్చినట్టే వచ్చింది పోయింది. పోయినంక అదే. నేను అప్పుడు చేసిన చూడు మెట్రో జాబు.
హ్మ్ హ్మ్
ఉ అది కొన్ని రోజులు అప్లై చేసినా కదా ఒక వన్ టూ వీక్స్ ఏసి వచ్చినా కదా
అవు
ఇగ దగ్గరకి వచ్చినట్టు అచ్చిపోయింది అనీ చాన్ రోజులు బా చాలా బాధపడ్డా స్ట్రెస్ తీసుకున్నాంక ఇ మా అమ్మ వద్దు ఇ అంత రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనన్నది ఇగ మా నాన్న నిన్ ఇప్పుడు ఎవరైనా జాబ్ చేయ్ అంటార్రా అది ఇది అంటే నే అన్నా కదా మీరు చెప్పాలా నేను చెయాలనుకున్నా అని నేను అన్నా
మన ఇంటోళ్ళకి ఏమి ఉండదు అక్క బయట ఒళ్ళు ఉంటుంది వామ్మో సదివింది ఇంట్లనే కూసుంది తోంది అది సరే పోనీ హ్మ్ సరే అని బయటికి ఎటన్నా వోతే వామ్మో అవసరమా ఆడ ఆడపిల్లకి తిరుగుటాని
ఆ అట్లా అంటారు నేను అసలు ఊ అసలు పక్కనునోళ్ళు అంటారు జాబ్ చేస్తా జాబ్ చేయట్లేదు డిగ్రీ చేసి ఏదైనా చూసుకోవచ్చు కదా అని అంటారు ఏదైనా చూసుకుందామని ఒక వారం రోజుల కానుంచి తిరిగితే నువ్ బిడ్డ జాబ్ వచ్చిందా జాబ్ చేస్తాందా పది రోజుల కాడినుంచి తిరుగుతాంది అంటారు ఏకౌంట్ గురించి తిరిగినా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఒక పది రోజులు వో
నేను మా అమ్మ గుడా అదే అమ్మ నువ్వు బయటోళ్ళు నాకు పెట్ టెట్లే బైటోళ్ళ గురించి ఆలోచించకు అసలు వాళ్ళెవరో అన్నారని నువ్వు నా మీదెగరకు నా ఇష్టం నువ్ నీకు నేనుండాలా వద్దా అన్న నేను వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించుతున్నాది కానీ మా అమ్మకు అర్థంమయ్యేటట్టు చెప్ పెన్నుగా ఊకుంటాంది వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని నువ్ వేగూరుతుండు వాళ్ళుచ్చేమైనా చేత్రార మా అంటే పెళ్లి రోజు వతరు కూర్చుంటరు పోతారు తర్వాత ఉండేది నేను నువ్వు కూడా కాదు కదా అదిదనా ముందే చెప్పిన
ఉ అయ్య మా నాన్న
ఒక ఒత్త్తది గాక కోపం బయటొళ్ళనే ఇట్లా అన్నప్పుడు మేం మా దగ్గర పోయి మీరేమనా నాగ్ బెడ గట్టిగా
ఆ మా నాన్నన్నాడు మా నాన్ననీ అడిగా నేనన్న వాళ్ళు వీళ్ళు అంటారంటే మా నాన్ననీ అడిగా వాళ్ళు ఏమైనా పెడతారా చెతరా నేను పెడతాను నేను చాదుకుంటాను నా ఇష్టం నేనొద్దన్నప్పుడు నువ్వు నా మాటినాలే వద్దన్న కదా ఇంట్లో కూర్చో నీ ఇష్టంన్నది ఏది కావాలంటే అది తెచ్చికో తెచ్చి పెడత తిను ఏమొద్దు ఏమన్నా ప్రాముల్ల ఇక్కడ దొరికినప్పుడు చూద్దు లేక్పోతే లేదు స్ట్రెస్ తీసుకోవద్దు హెల్త్ పాడ్ చేసుకోవద్దు అని చెప్పిండు. సరే నన్నా అన్న ఈ బయటోల్లు ఎవ్వరేమన్న నేను డై చెప్తాన మా నానే వద్దన్నాడు మా నాన్నకి ఇష్టం లేదు మా నాన్నకి ఇష్టం లేందే నేనేది చేయనని నేనన్నా అయితే ఏమంటారు ఈమి నానిప్పుడు చెప్తడు తర్వాత నీకే ఇబ్బందైతదనంటే నేను మా నాన్న మాటే ఇంట నేనెవరి మాట ఇనను మా అమ్మ మాట కూడా ఇనను మా నాన్నకేదిస్ ఇష్ట అయితే అదే చేత నేను అని నేనన్న అంటేగా ఎక్కడొల్లు అక్కడ మోసుకున్నారు అంతే గా రిప్పుడు మా నాన్నమాట కాదని నేనేపనెందుకు జేత్తా మా నాన్న చెప్పిందింటగాని.
నీకేన్నా అయితే మీ నానో తర వాళ్ళొత్తరా
ఉమ్ వాళ్ళు వాళ్ళు చెప్పే ఈనుకుంటు ఉంటారు మానం చెప్పేందింట్రూ గాని అందుకే నేన్ మా నాన్న చెప్పిందే ఇన్నా సరలేమో నాన్న అంటాండు లె కునను ఇంటె కొంచెం ఉంటది గా జాబ్ చేయాలనేది ఒక ఒక ఆలోచన ఐతే ఉంటదిగా
ఉమ్ ఉ
ఇ అది ఉంటేనే ఉన్నది కాని ఇక మా నాన్నని అడిగి అంత ఇబ్బంది అనుకుంటే నీకు పెళ్ళి అయినంక మీ ఆయనని జాబ్ చేస్తానని చెప్పి అప్పుడు చెయ్య ఇప్పుడేమి వద్దు నువ్వు కష్టపడితే మీము చూడలేవు ఏమి వద్దు అన్నాడు మా నాన్న తానా అట్లనే అంటాండు ఇంకా సరలే అని ఊకున్నా ఏమనా గ్రూప్స్ పడితే జాబ్స్ వాటికే ప్రిపేర్ అయి అయ్యే రాత్త వస్తే వచ్చింది లేకపోతే లేదు ఎక్కువ స్ట్రెస్ తీసుకొని హెల్త్ కరాబ్ చేసుకు కొంటే ఏమన్నా అయితే వా ఆ ఎవడు పెడతాడు తర్వాత దానే ఆలోచించిన
ఆ
తెలివకుంట మా అన్నకి ఫోన్ చేసి అడిగితే కూడా మా అన్న వద్దే ఆ షోరూంలల్ల అల్లా ఇల్లా చెయలేేము వాళ్ళు మాటలు అంటరు మంచి ఉండదు చిల్లర చిల్లర అయితది ఆ అమ్మాయిగట్ల చేత్తాదట ఇట్లచేత్తాదట అని చిల్లర చిల్లర అయితది ఏం వద్దు హాస్పిటల్ లల్లా అది ఇది అని అన్నాడు హాస్పిటల్లోల్లు అడిగిర్రు రిసెప్షనిస్ట్గా వస్తావా అని, వస్తా అని చెప్పలే రాను అని చెప్పలే ఇంట్లో అడుగు అతే హాస్పిటలోల్లు వద్దు అని ఉన్నారు అసలా అసలుకి అస ఇప్పుడు ఒక్కరు వల్ల అందరికి పేరు పోయిందంట చిల్లరి చిల్లర అంటారు ఏం వద్దు అని అంటే నేను సైలెంట్ ఊక్కున్నా లేకపోతే ఇప్పటికి నాకు టెన్ ఫిఫ్టీన్ వచ్చు కాని పేరు పో పరుగు పోతది
ఆ
మా డాడీనే అంట్ర్ అందరు
ఆ
అందుకే ఇగ ఉకున్నా స్ సరే రామారే
సరే అక్క మరి బాయ్
బాయ్